హాయ్ అండి ఇప్పుడు ఓకేనా వాయిస్ తట్టుకున్నా
ఆ ఓకే ఇప్పుడు ఎలా ఉన్నారు
అ అ
ఆా
తిన్నార
ఆ తిన్నా మీరు తిన్నార
ఆ తిన్నానండి ఇందాకే
అఓ
ఏం కర్రీ అండి
మాది టమాటో కర్రీ
అ
ఉం
ఇంకా ఏం సంగతులు
పనిఅయిపోయిందా మీదంత
పనైయిపోయిందండి మీరై పోయిందా
ఎస్తారాబా
ఆ
బాగ చేస్తారా
కుకింగ్ అంటే ఏదో అట్లా అట్లా అన్నీ రావు అలా అని ఆ చేస్తా మరి అన్ని బాగా అంత బాగా కుర్చయ మీకు మీరు చేస్తారా
ఆ చేస్తా ఆల్మోస్ట్ అన్ని చేస్తా
మీ ఫేవరెట్ డిష్ ఎంటి
నా ఫేవరేట్ అంటే ఏమి లేదు
ఉం
ఫిష్ ఫిష్
ఫిష్ ఆ
ఉం ఏంది నీ ఫేవరేట్
ఆ బాకు
ఆ మీ ఫేవరేట్ డిష్ ఎంటి
నా ఫేవరెట్ డిష్ వచ్చేసి ప్రాన్స్ అండి అ
కులాకు
వాయిస్ వస్తుందా మీకు నాకు మీ వాయిస్ కొంచెం బ్లర్ వస్తుంది అంటే లైక్ సగం వచ్చి పోతుంది
ఇప్పుడు ఇప్పుడు వస్తుంద
ఆ వస్తుంది ఇప్పుడు వాయిస్ క్లియర్గ ఉంది
సీ ఫుడ్ అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అ అంటుంది
లేదు లేదండి మీరు ఫిష్ కర్రీ రెసిపీ చెప్తారా నాకు
యా
ఆ
టూ డ టూ త్రీ టైమ్స్ చేస్త అంటే అందులో రకాలు ఉంటాయి కదా చిన్న ఫిషర్ త
మీకే ఇష్టమా దానిది చెప్పండి
నింగే అంటే నార్మల్గా ఫిష్ ను మ్యారినేట్ చేసి వాష్ చేసాక మారినేట్ చేసి అంటె స్పైపైసెస్ అన్ని వేస్త సాల్ట్ సాల్ట్ ఫిష్ మసాలా ఫిష్ మసాలా నేనే ప్రిపేర్ చేస్ త
ఓకే అంటే ఎంత ఫీష్ కి
అంతే నేను అందా కేస్తా నాకు ఎంత అని నేను మెజరింగ్ చెయ్యను దాన్ని చూస్తే మనకు తెలుస్తుంది కదా మనం స్పైసీ మళ్ళీ స్పైసీ కొంచెం ఎక్కువగా తింటాం
ఓకే ఒకవేళ ఒక కేజీ ఫిష్ అనుకోండి
ఏం
అవును అంటే క్వాంటిటీ తెలీస్తే కొంచెం నెక్స్ట్ టైమ్ నేను చేసినప్పుడు కూడా ట్రై చేయొచ్చని
ఎందుకంటే మేము అది పర్ఫెక్ట్గా అంత ఏలా చెప్పాల ఆ ఒకే ఒక హాఫ్ కేజీ ఫిషసంటే అందులో ఒ నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తాను టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఆ కారము హాఫ్ ఒక వన్ స్పూన్ పసుపు సాల్ట్ మై డిపెండింగ్ కొంచం తక్కువనే తింటాం సాల్ట్
ఓకే
ఆ ఇంకా ఫిష్ మసాలా అంటే ధనియాలు మెంతులు జీలకర్ర ఆయిల్లో రోస్ట్ చేసేసి లైట్ గా ఆ ఆనియన్ని నిప్పుల మీద కాలుస్తారు కదా
ఆ
అట్లా కాల్సి ఈ రోస్ చేసిన ధనియాలు జీలకర్ర మెంతు ఆనియన్ కలిపి మిక్సి చేస్తా లేదా రోట్లో దంచి ఫిష్ కు పట్టిచ్చి
ఏది ఎక్కువ టేస్ట్ వస్తది రోట్లో దంచిందా మిక్సీలోదా
రోట్లో దంచినై బాగుంటది చాలా వరకు ఇన్లనే చాలా వరకు అట్లనే దంచుతా ఎప్పుడన్నా చానా క్వాంటిటీ ఉన్నప్పుడు మిక్సీలోది
రోట్ లో దంచిన తర్వాత
ఆ ఆ పాన్ ఈ దీనికి వటిచ్చి మొత్తం ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సరిపోతది ఫిష్ మ్యారినేషన్కు తర్వాత పాన్ పెట్టి అంటే ప్యాన్ అంటే కొంచెం వెడల్పుది తీసుకోవాలి కదా
ఆ
ఫైవ్ మినిట్స్ అట్లా పక్కాకు పెట్టుకోవాలి లెమన్ కూడా పిండుకుంటే పీస్ అనేది అంటే ఇట్లా పిండి పిండి కాదు విరిగిపోదు
ఓకే అంటే పీస ఎస్తే ఏమైతద ఉమ్
బాయ్ ఇప్పుడు ప్యాన్ అంటే వెడల్పు ప్యాన్ లో చేస్తారు కదా గిన్నెలలో వెడల్పు గిన్నెలలో
హ్మ్
అది పెట్టుకొని ఆయిల్ నేను ఒక ఫోర్ స్పూన్స్ వేస సాత్ స్పూన్ తో అయితే ఫోర్ స్పూన్ మెజర్ చేసి వేస్తా
హ్మ్
అందులో కొంచం జీరా ఒక ఆనియన్ చిన్న ముక్కలు పట్ నార్మల్ పచ్చి ఆనియనే చిన్న ముక్కలుగా ఒక్క ఆనియన్ మీడియం సైజ్ కట్ చేసి వేస్తా అవి వేగాక అందులో కొంచెం ఉళ్ళకు మెంతి మేతి కూడా వేస్తా పచ్చిది మెంతి కూర ఆ కొంచెం రోస్ట్ అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది రోస్ట్ అవ్వాలి అయినాక పచ్చివాసన అయిలాక ఫిష్ వేస్తా ఫిష్ వేసి సిమ్ము లో పెట్టి కొంచెం ఆయిల్ లో రోస్ట్ అవ్వగానే మనం పూర్సు గరిట పెట్టద్ కదా అందులో హా ఇట్ల గిన్నె గిన్నె నేఇట్లా కలిపి అందులో చింత పులుసు పోస్తా
అంటే గిన్నెతో కలిపితే అవన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి అంటారా
అయితాయి అయితాయి గిన్నె అంతా ఏం ఇబ్బంది ఉండదు మంచిగానే మిక్స్ అయితాయి బానే ఉంటయి కాకపోతే సిమ్ములో పెట్టాలి సిమ్ములో పెడితేనే మంచిగా ఈవాళ్ ఈవెన్ గా కుక్ అవుతుంది లేకపోతే ముక్క మొత్తం విరిగిపోతుంది
అ
ఈ చింత పులుసు వేసుకోవాలి అది ఇక పులుపు మన ఇష్టం చింతపండుకు కొంచెం పులుపు ఉంటే కొంచెం వేసుకోవాలి నార్మల్గా ఉంటే కొంచెం చిక్కగా ఎక్కువ వేసు కొని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్
కొంచెం మరగనివ్వాలి మరిగాక కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ లో ధనియా పౌడర్ ఉంటంది కదా నార్మల్ ఫిష్ మసాలా
హ్మ్
అది వేసి సిమ్లో పెట్టేసి ఆయిల్ పైన అది వేయి నాక బంద్ చేస్తే అయిపోతుంది నేనయితే అలానే చేస్తాం
ఆ ఇదంతా కేజీ ఫిష్ కి అన్నమాట మీరు చెప్పేది
హ్మ్ సాల్ట్ కారం అనేది మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ అటు ఇటు అనేది మన దగ్గర డిపెండ్ అయి ఉంటది
ఓకే
ఈసారి నేను ట్రై చేస్తా ట్రై చేసి ఎట్లోచ్చిందో చెప్తా మీకు
ఇస్తానంటడుగా ఇంకా మీ ఇంట్లో పనులన్నీ అయిపోయాయ
ఆ అయిపోయినాయి మీ హస్బెండ్ కుక్ చేస్తారా ఎప్పుడైనా
యాక్చువల్ గా మా హస్బెండ్ ఎక్కువ కుక్ చేస్తాడు నేనే తక్కువ కుక్ చేస్తా నాకు కుకింగ్ రాదు వా నా కుకింగ్ రాదు మా హస్బెండ్ బాగా కుక్ చేస్తారు సో ఆయన ఎక్కువ కుక్ చేస్తాడు నేను ఓన్లీ ఏంటంటే అన్ని కట్ చేసి ఇవ్వడం అవి ఇవి చేసిస్తా మిగతా వర్క్స్ అన్ని నేను చేస్తా కుకింగ్ ఒక్కటి మా త మా హస్బెండే చేస్తారు
ఉహు లక్కీ అయితే మీరు
ఆ
లక్కీ ఫెలో అంటున్నా
ఏదో చేస్తాంతసేపే చేసి మళ్ళీ గులుగుతారు కదా నేను చేసిన నేను చేసినా అని అ
నేనే చేసుకున్నాను మాకు అది కూడా లేదు మొత్తం నేనే చేసుకోవాలి
మీకు బాగొచ్చు కాబట్టి మీరు చేస్తున్నారు నాకు రాదు కాబట్టి తప్పట్లేదు ఆయనకి
అద అప్పుడప్పుడు నేర్చుకొని యూట్యూబ్ లో
ట్రై చేస్తా ఉంటా అంటే నాకు తను చేస్తే బాగా ఇష్టమ ఇది ఇప్పుడు సండేస్ వచ్చినాయి అనుకోండి లేదంటే ఎట్లా అంటే నా వెజిటేబుల్స్ నాకు నాకొచ్చినవి అయితే నేను కుక్ చేస్తా నాకు రావు అంటే ఇక తను నా కుక్ చేస్తాడు తనకి వచ్చినా రాకపోయినా తనే కుక్ చేస్తాడు నాకొచ్చినవి మా మాత్రం తనకి ఇవ్వ నేనే కుక్ చేస్తా ఎట్లా అంటే సాంబార్ గాని లేదన్ తే ఆ తోటకూర ఆకూర ఆకూరలు ఆకూరలు నేనే వండుతా లేదు అంటే ఏదన్న గ్రే గ్రేవీ టెక్స్చర్ లో కావాలనుకోండి కొంచెం థిక్ గ్రేవీలా ఆ అవి నేను కుక్ చేస్తా చికెన్ కర్రీ అట్లా న పన్నీర్ లేకపోతే ఇంకా ఫిష్ ఫ్రై బాగా చేస్తా నేను
వెజిటేరియన్ వెజిటేరియన్ అర అంతే కదా వెజిటేరియన్
వెజ్ అండ్ నాన్ వెజ్ అది ఇది అని ఏంలేదు.
ఉ
మీరు?
మేం మేము కూడా రెండు తింటాం కాని, నాన్ వెజ్ లో చికెన్ ఎక్కువ తినము. చికెన్ అవయిడ్ చేస్తా
ఉ
ఎగ్, మటన్ మళ్ళీ చికెన్ లో నాటు కొడి అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు బాగుండట్లేదు బాయిలర్ బాయిలర్ చికెన్ అనేది మొత్తం ఇంజక్షన్స్ తోటి తయారు చేసుకున్నారు కదా
అవునవునండి నేను నాటుకోడి తిన ఎక్కువ ఎక్కువ మోస్ట్లీ నేను ఇదే తింటా నాకు అది ఇంట్లో పెంచినవి తినబుద్ది కాదు
ఉ చాలా వర కాలు కొంచెం బెటర్ అనిపిస్తుంది వీటితో పోలిస్తే
మీకు అయితే భయం నాటుకోళ్లు అంటే బాగా ఇష్టమ
నాటుకోళ్ళు అంటే కాదు కాని బాగుంటది టేస్ట్ అది మళ్ళీ స్మెల్ కూడా అంత నీసు స్మెల్ రాదు అది వండనికి టైం టైమ్ టేకింగ్ ప్రాసెసే గానీ టేస్ట్ చాలా బావుంటది. ప్లస్ స్మెల్ అంతా ఏం రాదు. చాలా బాఅనిపిస్తది.
నేను ఎప్పుడు ట్రై చేయలేదండి.
మళ్ళీ